య గుడ్ మార్నింగ్ బ్రో హౌ ఆర్ యు బ్రో
ఫైన్ మీరు బాగున్నారా
నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను తిన్నారా అండి బ్రేక్ ఫాస్ట్
ఆమెది ఏం ఏం కర్రీ అండి ఎక్కడా
అయితే ఏం కూర వేసుకున్నారండి లేదు ఇంకా అవ్వలేదండి బ్రేక్ ఫాస్ట్
అయ్యో ఎందుకండి ఎవరు లేదా అండి
లేదు అంటే ఇప్పుడే నూడుల్స్ వేసుకుందాం అనేసి ఆగిందంట టాబ్లెట్ వేసుకోవాలి కానీ అన్ని
అవునా అండి ఆ ఇంకేంటి వి ల్లీ గారు ఇక్కడ బిల్లీ అని పడ్డది మాకు హలో
ఆ చెప్పండి
ఇక్కడ బిర్యానీ పడ్డది మీరు చెయ్యి నొప్పి అనేసి మీరు ఇద అవుతున్నారు అంటే ఎట్లుందండి ఆస్ హాస్పిటల్ వెళ్తున్నారా
ఇప్పుడు వెళ్ళాలా లేకపోతే ఎల్లుండి వెళ్తా అండి
అయ్యో అవునా అదే హాస్పిటల్ అడ్మిట్ అయిరు అనేసి విన్నా ను అప్పుడు మీరు ఆన్లైన్ లో వచ్చారు అన్ని మాట్లాడారు
అంటే కొంచెం చేపే ఉన్నా
ఏంట ఆ ఏంటి తమ్ముడు
తిక్కతో ఉన్నాను
సిక్కై అయిపొయ్యిల తెలుగు చాలా బాగా మ మాట్లాడుతున్నారురే తెలంగాణ నేనా మీది
ఆ తెలంగాణ అండి
అవునా ఓకే ఓకే నాది తెలంగాణ కానీ కొంచెం నతుంది
ఆహ అవునా
ఆ అవునండి
ఇంకా అండి
ఆ చెప్పండి ఇంకేంటి మాస్క్ అవన్నీ వేసుకుంటున్నారా స్పిటల్లో
మాస్క్ మీ మాకీయలేదు ఎందుకు ఏమైంది?
హాస్పిటల్ ఇప్పుడు మళ్ళీ కరోనాలు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ జాయిన్ అడ్మిట్ అయిన మనం మాస్కులు అవి ఇవి అంటే ఇయ్యాలి కదండి.
అవును కరోనా మళ్ళా స్టార్ట్ అయింది.
ఆ మళ్ళీ వింటా ఇది స్టార్ట్ అయింది అంట.
అవునా నాకు తెల్వదు ఇట్లాని
ఆ
కరోనా అంటే మ మాస్క్ వేసుకోవాలి కదా?
అవును విల్లీ గారు ఒక పాట పాడండి.
నాకు పాటలు రావండి.
మీరు ఒకటే మీ ఎందుకు రాదండి అందరూ పాడుతున్నారు కదా? పాడండి ఒక పాట పాడండి వింటా ఆ ఏంటండి?
మీరు పాడండి నేను వింటాను.
ఆ ఓకే ఓకే ఏం పాట పాడాలి
నీ ఇష్టం అండి పాడండి వింటాను.
గుర్తు రావట్లేదు. అప్పట్లో ఒక పాట పాడేటోల్లము గుర్తు రావట్లేదు. ఓ
గుర్తుకుతెచ్చుకోండి.
అది పాట ఏం పాట అని ఒక పాట అది గుర్తు రాట్లేదు.
బటర్ఫ్లై బటర్ఫ్లై పాడండి.
బటర్ఫ్లై బటర్ఫ్లై్ వేర్ ఆర్ యు గోయింగ్ ఔటింగ్ గార్డన్ డాన్సింగ్ డాన్సింగ్
మ్ అట్లానే ఇంకో పాట పాడండి. చిట్టి చిలకమ్మ పాడండి.
చిట్టి చిలకమ్మ పాట రాదు తమ్ముడు.
మ్ హు ఎప్పుడైనా నారాయణకు వచ్చేమో అదే మీకు వచ్చేమో మేము నేర్చుకుందాం అనేసి
అది ఏదో పాట. అది గుర్తు రావట్లే, అది ఏదో పాట ఏం పాట. అది
మ్ అది
ఎ బి సి డి ఒకసారి చెప్పరా అండి?
ఏబిసిడి ఇఎఫ్ జి హెచ్ ఐ జె కె యల్ యం యన్ ఓ పి యల్ యం యన్ ఓ పి క్యూ ఆర్ స్ టి యూ వి డబల్యూ ఎక్స్ వై జెడ్.
ఒకసారి మెల్లగా పాడరా అండి.
ఏబిసిడి యీ ఏఫ్ జి హెచ్ హెచ్ ఐ జె కె యల్ యం యన్ ఓ పి యల్ యం యన్ ఓ పి క్యూ ఆర్ స్ టి యు పి డబల్యూ ఎక్స్ వై జెడ్
అంటే మొత్తం ఏబీసిడ ఉంది గదా అన్ని అట్లా ఆల్ఫాబెట్స్ మొత్తం చెప్పార ఒకసారి
ఆ ఓకే జె బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్
ఓకే నైస్ మంచి మంచిగా పాడారండి
ఓ థ్యాంక్ యూ మన్నకి చప్పట్లు కొట్టరా
హమ్ అవసరం లెండి ఏమన్నా మూవీస్ ఏమన్నా చూసారా అండి
ఆ మూవీ అంటే సారా లై కోవయింది మూవీ అంటే నచ్చ చాలా అంటే చాలా ఇష్టమ అండి
లాస్ట్ ఏ మూవీ చూసారండి
ఆ చంద్రముఖి ఇది చూసా అది సారీ అది ఆ అది ఏదో లారెన్స్ టీ చూసా అండి
లారేన్స్
చాలా బాగుంటది అందులో అది
స్టైల్ స్టైల్ సినిమానా
ఆ ఆ స్టైల్ స్టైల్ కాదండి లా ఫ్ర్డ్స్ డ్ సినిమా అండి
ఇ ఇల్ ఇలి ఓర్ నిమిషమ్ హ హ అత్త ఆల్ఫబేట్ చెప్పరా ఒకసారి ఇంకా అండి ఫైవ్ మినేట్స్ ఎ అడ చలి కుతుక్క వోదాంగా సరే అండి మరి
ఆ ఫ్రీ ఓకే అండి బాయ్ అండి ఆ ఉంటా ఉంటాండి నేను అ ఇప్పుడే బూస్ట్డ్ తాగుదాం అని పోతున్నా బూస్ట్ లో బూస్ట్ తర్వాత మీరు ఆగండి ఆగండి అన్నారు నేను ఆగిపోయా
అయ్యో నేను అంటే మా బాబాయతో మాట్లాడుతా ఉన్నాను
మీ బాబాయ్ తో ఉన్నారా
అవునండి లేకపోతే మాట్లాడ
ఆ అవునండి ఇంకా చెప్పండి
ఏం ఏ మూవీ లాస్ట్ కి ఇంకే మూవీ చూసారండి
లాస్ట్కి నాకునాచ్ నచ్చింది రోబో అండి రోబో అండ్ లారెన్స్ సినిమా
వన్ అ టూ ఆ అండి
ఆ ఆ ఆ వన్ అండి వన్ను ఆ అదే అండి రోబో వన్న్ రోబో వన్నండి
అచ్చా
ఆ ఇనుములో ఒక హృదయం పొంగె అది ఉంది ఇనుములో సాంగ్ అది మ
మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయితుందండి.
ఓ ఓకే ఓకే అండి దూరం ఉన్నా అండి
ఆ ఇంకా అండి ఎన్ని రెండు మా దగ్గర ఏముంటాయండి మీ దగ్గరే అన్ని ఉండు ఉంటాయి
మా దగ్గర ఏము ఉంటాయండీ చెప్పుకోవడానికి మీరు చెప్పాలి ఏ రోజు స్మార్ట్ అంతగా అందంగా ఉన్నారు.
ఉమ్ నువ్వు ఇప్పుడు బయటికి వెళ్దామనేసి షార్ట్ వేసుకున్నా అండి బయటికి వెళ్దామని ఉమ్
క్యూట్ గా ఉన్నారండి మీ వాయిస్ చాలా క్యూట్గా ఉందండి
ఉమ్ మీ వాయిస్ కూడా క్యూట్గా ఉంది అండి.
నా వాయిస్ ఎక్కడ బాగున్నది నత్తి భాష తప్ప
ఉమ్ హుమ్ ఇంకా అండి ఏమో అండి ఈ రోజు కాదు బయటికి వెళ్దామనేసి ఉత్తిగా అట్లా
అవునా అండి అవునండి మరి మీరూ ఎప్పుడూ మీరు ఎండలో జాబ్ చేస్తారు ఆ హైదరాబాద్ లో ఉన్నారాని అనేసి ని విన్నాను ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాలేదు నీకు
అవునండి హైదరాబాద్ ఒక పల్లెటూరు లు అండి పల్లటూరూ లో నేను ఉండేది
ఏ పల్లెటూరు అండి
పల్లెటూరు అంటే అవి చెప్పొద్దు కాండి తెలుస్ కదా అండి మీకు పల్లెటుర్ పల్లెటూ
ఓకే ఓకే ఐ మీన్ యా విలేజ్ రైట్
ఉమ్
అది కాదు మీరు ఇంత ముందు ఆ మంచి పని చేస్ సారు సడన్ గా మీకు ఆహా ఇట్లా జరిగింది ఇలా మీ కు ఆ ఆరోగ్యం బాలేదు అని విన్నాను
ఉమ్ తెన్లే అండి కొద్దిగా హలో హలో ఇప్పుడు హెల్త్ మంచిగా ఉందా అండి మీ హెల్త్
మా హెల్త్ ఏంటండి మా హెల్త్ బానే ఉంది ఇటో అటో
అచ్చ ఉమ్ ఇంకా తిన్నా ఇప్పుడు మళ్ళీ ఏమ వంట వేసుకుంటారా అండి
ఆ ఇప్పుడూ చేసుకోవాలండి. ఇప్పుడే లేచినా నేనూ నాక్ కొంచెం ఒంటి గంటకు లేచే అలవాటు కూడా ఉంద్
అవునా హ్ము ఉఊ ఒక్క నిమిషమండీ ఇదీ. మీకు ఒక విషయం చేప్ద్దాం అనుకున్నా మర్చిపోయానండి.
ఏం
అరే సరే అండి బాయ్ అండి. బాయ్
త ప ఎ అర ఆర్ మమ గమ్మునీది ఆ తమ్ముడూ